హలో విన్పిస్తుందా?
ఆ విన్పిస్తుంద్
ఇంకా?
చెప్పండి
ఏం లేవు బా మీరే చెప్పాలి ఏం చేసినావ్?
హ్మ్ ఆ
మీరు ఏం చదువుకున్నారు అని అడిగా?
నేన్ డిగ్రీ
అయితే స్టూడెంట్ లైఫ్ బాగానే ఎంజాయ్ చేసింటారుగా?
ఆ
ఓకే నేను బీటెక్
కంప్లీట్ ఆ
ఆ జాబ్ కి ట్రై చేశాను బ్యాంక్ జాబ్ కోసం రాలేద్ ఏమంటే అందుకని ఇంకా టైం ఎక్కువ సేపు దాన్ని ట్రై చేయడానికి ఇంట్లో ఒప్పుకోలేదు ఎక్కువ రోజులు మా మేన్మామ్ కొడుకే మా హస్బెండ్ ఇంకా?
చెప్పాల్ మీరే ఇగా?
బాగా బంక్ కొడతావా బాగా ఎంజాయ్ చేస్తంటావా కాలేజ్ లో
ఉమ్ ఏదో అప్పుడు అప్పుడు అలా
ఐనా ఎందుకు చెప్తారు టాటాయి పంపిచట్లేదులే
ఆ అ
నిన్ను చూస్తుంటే అట్లా అనిపించలేదులే లే అంటి
ఏ అంతా ఏం బంక్ అప్పుడప్పుడు ప్చ్
సైలెంట్ కి కేరాఫ్ అడ్రస్ ఉన్నట్లు ఉన్నావ్
నేనా?
ఆ
నేను అన్నాన
ఆ నేను బాగ అల్లరే కానీ నాకు కుదరలేదు అల్లరి చేయడానికి ఎంజాయ్ చే అ
లవ్ మ్యారేజ మీది
అ లేేదు రిలేటివ్స్ అబ్బాయి అంతే అంటే య అసలు కంటే మ్యారేజ్ దాకా నేను మా హస్బెండ్ ని చుసిండ్లేదు కూడా రిలేటివ్స్ అబాయే కాని చూసీన్ట్లే
అవును
అంటే అప్పుడు తక్కువ ఉన్న మనుషులే కలిసేది నేను చదువుకోవడానికే సరిపోధీ వెళప్పుడంతా
హ
ఇంకా ఏం చేస్తున్నావ్
ఏమి లేదు ఇక్కనే పోలం దగ్గర
ఏమి తమరు లవ్ మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నారా మాంచి పని
ఆా
నవ్వు పెళ్లి చేసుకోవడమే తప్పు అందరు మరి లవ్ మ్యారేజ్ ఉంటున్నా
ఎందుకు తప్పు లవ్ చేసే చేసుకొడం
లవ్ చేసి చేసుకోవడం కాదు పెళ్లి చేసుకోవడమే త
ఆ
అబ్బా సోది తెల్సా జీవితము ఇదే పని ఇదే పిల్లలు ఇదే ఇల్లు ఓ అయ్యలేదు
డైలీ రొటీన్ అయితుంటాయి అంతే అయి
రోటీనా రోటిన ఇంకా మళ్లీ బోనస్లు అన్నమాట ఇంట్ల ఎంత పని చేస్తున్నాయి ఎంత చేస్తు ఏం చేస్తుంటావు పని అయినా అబ్బాయిలకు పెద్ద చేంజ్ ఉండదులే
ఆ ఆ
అబ్బాయిలకు అయితే పెద్ద తేడా ఏం ఉండదు
ఎందుకు
అప్పుడు ఇంతే ఫ్రీగా ఉంటారు మీరు ఎందుకంటే నేను మా ఆయనని చూస్తున్నా కదా ఇంక
ఉ మీరే చెప్పాలి ఇగ అమ్మాయిని పెట్టుకొని సంబంధం చూస్తున్నా అంటే చూడు అంటావ్ అటైయితే అటు ఇటైతే ఇటు
వామ్మో వామ్మో తీస్
ఉ మీ కాడా షార్పేమో బాగా అయినా మీ కాడా బాగ ష్ షార్ప్ ఉంటరన్నా అయితే. ఉమ్
కొంచమేనా ఓకె. నా
నా వాయిస్ నాకే ఇనిపిస్తు నీ వాయిస్ నీకే వినిపిస్తుందా? అవును. ఏం నాది బాగా మంచిగ వినబడుతుంది.
నివా ని వాయిస్ నాకు క్లారిటీ గా పర్ఫెక్ట్ గా వినిపిస్తోంది.
ఆ
కానీ నా వాయిస్ కూడా ఇనిపిస్తాంది
ఇంకా
నువ్వే చెప్పల్ల. ఏముంటాయి? నువ్వు చెప్తే ఇంటాను.
మ్
ఓకేనా ఇప్పుడు లైఫ్ అంతా స్టడీస్ కష్టపడి అయిపోయి
ఇప్పుడైతే బానే ఉంది ఉషార్ అయితే బానే ఉంది అంటాన్న
ఏమో అంటావా
ఫ్యూచర్ ఏమో ఇగ తెలువది
ఏమవదు బాగుంటాదిలే.
నువ్వే మ్యారేజ్ చేసుకుంటే మొత్తం అయితాది
ఊరికే అట్లంటన్న బావుంటది. అంటే మరీ, ఉండాలి కదా మనం కొట్లాడ్డానికి పా
కొట్లాడ్డానికి ఓ పార్ట్నర్
వేరే వాల్ తింటే కొట్లాడతాం మా ఏంటి పార్ట్నర్ తో అయితే ఎన్నిసార్లయినా కొట్లాడొచ్చు. హ లేదబ్బ రోజుకొక్క మినిమం ఫైవ్ టైమ్స్ అన్నా కొట్లాడుతాం.
వాహి మరి లేదంటానవ్
అంటే తక్కువ కొట్లాడద్దు ఎక్కువ కొట్లాడతా అంటన్నా.
అ అవును
ఏమంటే తను నేను కోప్పడినా తను కోప్పడ్డు. మళ్ళీ కలిసిపోతాడు వెంటనే.
బాగా అమాయకుడు అనుకుంటా మీ హస్బెండ్
అహ లేదమ్మ చాలా డేంజర్ ఫైనాన్స్ ఫీల్డ్ లో ఉండే మనిషి ఎలా ఉంటాడు చెప్పు ఫేస్ ని బట్టి క్యారెక్టర్ చెప్పేస్తాడు. ఏమంటే నన్ని భరిస్తాడంతె. ఇంకా
సెప్పాల్ మే కాదు మీరే
ఉంటాయి అబ్బా నేను వాగుతూనే ఉంటాను తెలుసా మీరు సైలెంట్ గా వింటూనే
మ్మ్
ఏ
అ
తిన్నావా లేదా
అవ్వ లేదా ఓ లేదాన్నావవు కదా అమ్మ వారికే తెస్తదా పొలాం లోకి
అ అమ్మ పొలంలోకి తెస్తది నీకు భోజనం ఇప్పుడు
ఆ తెస్తది
నేను చదువుకుతున్న
ఏ మా డాడీ అప్పుడప్పుడు చేను లోకి టిఫిన్ తేడు ఆ లైఫే వేరబ్బ కదా
అడ కొంచ అంటే మనం పను పెద్దలేే చేయము కానీ అంతో ఇంతా చేస్తాం కదా ఆ కష్టానికి అలసిపోయిన ఫీలింగ్ తో ఉంటామా
ఇంకా అప్పుట్ భోజనం ఉంటది చాలా టేస్టీ ఉమ్ అవరైడే
హ
అవును నిజమే
నువ్వు మాట్లాడవా నువ్ ఇట్లనే ఉంటావా నేనే మాట్లాడుతుండలా
నువ్వే మాట్లాడుతన్నావ్
అంటే సారి అసలే అలవాట్లేద్దు మీరే తీసేసుకోవాలి లేకపోతే నేను గ్యాప్ ఇవ్వను అసలు మాట్లాడుతునే ఉంటా
హా హా
కో
హా అ
సరే నువ్వే చెప్పు నేనే ఇప్పుడు సైలెంట్గా వుంటా
ఆ నువ్వ నువ్వే వింటావ నువ్వే వింటవ
ఆ
ఏం చెప్పాలి
ఏదో చెప్పు వింటా ఉన్నా కదా విన్నడానికి
ఆ
చూసావా గ్యాప్ ఇరు అంటారు గ్యాప్పిస్తే మాట్లాలేరు
ఏం మాట్లాడాలా అని
అవునా చెప్పు నీ పార్ట్నర్ గురించి
మా పార్ట్నరు హ్ ప్రస్తుతానికి అయితే ఎవరు లేరు పార్ట్నర్
అవునా మరి లవ్ మ్యారేజ్ చేసుకుంటా అన్నావు
అదే లవ్ చేసి చేసుకోవాలే
ఏజ్ ఎంత
ఆ ఆ
నీ ఏజ్ ఎంత అన్న
ఏజీ ట్వంటిీ
అది ఎన్న ఓకే ఓకే అప్పుడుే డిగ్రీ ఎట్ల అయిపోఇంది నీకు
అవును అంటే
ట్వంటీ వన్ కదా డిగ్రీ అయిపోయేది
ట్వంటికే బరబర్
తొందరగా జాయిన్ అయింటావులే స్కూల్ ఆ అయితే టైమ్ ఉంది లే చాన ఏమైనా చేయొచ్చు
ఇంకా
డిగ్రీ తర్వాత్ త ఏం చెయలేదా
ఏం చెయలే
ఎందుకు
ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల చేయలే ఏమిగ
జాబ్ చేయాల్సిన అవసరమా
మ్
ఓకే ఓకే ఇంకా కానీ అంటే యూజి కాదు కొంచెం పీజీ కూడా చేస్తే బెటర్ లైఫ్ ఉంటదని
ఆ అవునుగాని ఇగ చెయ్యలే ఇగ
తినాలి ఓకేనా
నేను ఆల్రెడీ
ఆ నువ్ ఆల్రడీ
డిగ్రీలో ఉండగానే డైరెక్ట్ జాబ్ చేస్తామండి అంటే ఓపెన్ గా కట్టినిట్లా డిగ్రీ
చ చాలా కష్ట జీవ అన్నమాట మా హస్బెండ్ కూడా సేమ్ తెలుసా తను టెన్త్ క్లాస్ నుంచే పార్ట్ టైమ్ జబ్ చేసుకున్నాడు
ఎవరు
హస్బెండ్
అవునా
అవును కుడా కూడా బ కష్ట జీవినే
మ్
ఇంకా
ఊహూ
మీరు ఏ ప్రాబ్లమ్ అయినా సాల్వ్ చేసుకోగలుగుతరు తెలుసా మీరు ఏ ప్రాబ్లమ్ అయినా సాల్వ్ చేసుకోగలరు అంటీ
ఆవ్
ఇంక
ఊ
ఎంత కెళ్తావు తోట నుంచి బయ్ బయ్ బాయ్ బాయ్ చెప్తా నార్మల్ కాల్ చేస్త హు హు హూ